హలో హలో
హలో
హలో హలో ఏం చేస్తారా
ఆ అక్క ఏం లేదు అక్క
పోలేదా రా స్కూలుకు పోయిందా మమ్మీ
పోయిందక్క పొద్దునే
పోయియంద ఎట్లుందార ఆరోగ్యం మంచిగా ఉందా మొన్న దెబ్బతాకి ఆ
పర్లేదు అక్క కొంచెం తాగింది కానీ నరాలు
మరి దిష్టి తీసుకుంటే అయిపోగారా
ఇప్పటికే అప్పుడు తాత హాస్పిటల్ ఉన్నప్పుడు అప్పుడు నెల ఇప్పుడు నెల
ఆ జీతం కట్ చేస్తారేమో
కట్ చేసి రక్క ఇంకా అందుకే చిన్నగా పోయి అడ కనీసం పోయినా అటెండెన్స్ పడ్డా మంచిగా ఉంటది కదా అనీ పోతా
ఆ అయ్యో అయిన ఇయాల స్కూల్ లేదు కదా
ప్రైవేట్ కు ఉంద అక్క
ఆహా గవర్మెంట్ స్కూల్
పాపం బా ఒప్పుడే ఉన్నాడని నేనే కంపెనీ ఇచ్చాను ఆ ఆ రేపు లేదండి
ఆ అరే మోహరం కాబట్టి మోహరం ఉంటుంది
ఆ
ఉ మా అమ్మ కూడా రేపు నర్సరీ పోయింది ఇ ఇ మాకిీళ్లు ఉన్నాయి కుండలు ఇగ అంటే ఆర్డర్ పెట్టాలని అడిగిరు అంటే ఇగ చాలా మంది ఉన్నారని ఇగ నర్సరీకి రాట్లే ఆర్డర్ పెడతామని చెప్పి ఆ
ఉహు
కా ఒక్కొ ఒక్కలు ఒక్కొక్కటి తిరిగి చేస్తామ్ ఎవర్ని నమ్మాలో అర్దం
అవును ఏంటిదక్క
ఏదైనా
ఉ ఇవన్ని చెప్పినా కాని వాళ్ళ మనస్సక్షిికైతే అబద్దం చెప్పుకోరుగాక్క
అవును పైసలు వచ్చినయ సితికి
ఆ వచ్చినాయి నీకు నీకు కూడా కొట్ ఆ రోజు కొట్టింది ఫో చెప్దాం అనుకునే ఇ నేను ఇదే గొడవలలా ముచ్చట్ల అల్ల వినిపించుకుంట నేను ఉన్నా
కరెంటు పోయింది పైసలు వచ్చాయని ఫోన్ చేసింది స్క్రీన్ షాట్ పెట్టింది కాని ఇగ నేను కరెంట్ పోయింది అని పని చేస్ చెప్స్తాను ఫోన్ చేసింది చెస్తాను వడి చెప్పా పైసలు కొట్టినా అన్నది అడిగిన ఎక్స్ట్రా అమౌంట్ ఏం కొట్టలేద ఈ సార్ అని అడుగు అ ఇ పోయిన్ సారి చరీ సారి వచ్చిట్ లక్క ఉంటాన్న న్నా అమౌంట్ ఏం లేవు వాటిని అని చెప్పింది
మేబి కొట్టిన కానీ వాళ్ళు వాళ్ళు చూసుకున్నారు
ఏవ అమౌంట్లు ఇవ్వని ఉన్నటువంటే సర్లే అని వస్తే కమిషన్ పైన అన్న కొత్త ఏమో
ఇగ అన్న మనకి ఇకే నాలుగు వందల అంటే ఇగ అన్నకి ఎంత వత్తయి అర్థం చేసుకోవాలి బకు
మాకేం తెలుసు అంటే
ఉ
చెకింగ్ చేసెటోళ్ళు ఇద్దరు నా దగ్గర కూర్చున్నారు అన్నమాట మూజకుల్లా
ఉ
పూర్తయితే అన్నరు ఆ ఏమన్నరంటే ఎంత ఇస్తారమ్మా అని అడిగింది మేడం అంటే నాలుగు వందలు ఇస్తారు మేడం అంటే యాక్చువల్ అయితే ఫైవ్ హండ్రెడ్ వీల్ల వంద వంద పైవ్ మీకు వచ్చే పైవ్ వందంద ఆయన తీసుకుంటారు కావచ్చుండి తీసుకొనియాను మేడం మరిగా మమ్మల్ని కవర్ చేయడం ఇన్ఛార్జ్ ఇ అంటే టెన్షన్ ఉంటది కానీ డ్రస్సులు దేవడం అన్ని ఇబ్బంది ఇదిగా మేడం అంటే అది కూడా కరెక్టే అమ్మా అనే అన్నది అంతే అవును మేడం అవును ఆ మనూరు కళ్యాణ అక్క కూడా అలానే చేసింది డ్యూటీ అయితే ఆ అక్క అడిగింది డైలీ జాబ్ ఆరా మీది అంటే కాదక్క ఇలా చెప్తరు అన్నయో చెప్ తో ఉత్తమని చెప్పిన
ఆ
వాళ్ళ లెక్క మనది డ్యూటీ అనుకుంటాదీ దక్క రికార్డు లేనిదే లోపలికి రానీయరే
మమ్మల్ని కూడా ఫస్ట్ ఫోన్లన్నీ తీసుకురు ఫోన్లన్ని తీసుకుంటే మేమ్ బండి పెట్టుకోత అని చెప్తే డిక్కీలో పెట్టుకున్నాం
మాకైతే ఈ నెల్సు అంత దూరంలో పోలీసు వాళ్ళు ఉన్నారు ఆ అన్ని ఫోన్లన్ని డిక్కిీలో పెట్టి తాళం వేసినాక లోపం బయటి కాని లోపల రానిచ్చీరు తళంగా పెన్ను కూడా ఉండనీయలే అన్ని అందులో వేసి లోపలికి వచ్చినం మాతోటి వస్తే ఎప్పుడొస్తారో ఫోన్ ఎప్పుడు ఇస్తారు అని చూశారు
ఆ
మళ్లీ ఫోన్ ఎప్పుడు ఇస్తారు రెండున్నారా కి ఇక బప్ప మొన్నటీ సారు
ఆ
ఆ రెండున్నారా కి పోమంటే రెండున్నర కి బయటికి వెళ్లిన
అయిన చచ్చిపోయిందిగా అక్క ఎవరో మనూర్లా
ఎవరు
ఆయన పేరు ఈ అన్న పెట్టిండు దుర్గోలన్న స్టేటస్
ఆమె పేరు ఏం పేరు తరుకుల్లా అన్ననా
ఆయన పేరు చచ్చిపోయిన ఆయన పేరు
ఏజు ఉన్నదా యంగ్ ఆ
ఉ ఏజడే అక్క ఎంగు ఎంగూ
యంగా
యూతే పక్క ఆయన చూస్తే నువ్వు చూసినా అంటావ్
అవునా ఆటో గేట్ల తోలుతాడు ఏంటో అన్న
అప్పుడు ఆటో యాక్సిడెంట్ అయింది చూసుకో ఒకసారి
సోపుత ఏమో మరీ వేనన్నల ఫ్రెండ్ అయితే మరి కామెడీ హిట్ అయినాయి థర్డ్ స్టేజ్ లో ఉన్నాడు మహేశ్వర ఏదో ఉంటదీ ఆ అన్న పేరు
ఆ
అయితే చెప్పిండు ఆ అప్పుడు సీరేసుకుంద అన్నప్పుడు అందరికి కాలముప్ వచ్చిండ్రు అ అన్నా బబ్లు అన్న ఎట్లా అందరూ పోయి చూసి వచిర్రు
ఉమ్
అయినే కావచ్చు
అగో
ఏ ఏమరి ఆ అన్నా డ్యూటీకి పోయిండుగా బబ్లు అన్న
లేదు ఈ రోజే చనిపోయిండంట పాపం
మరి ఇంతసేపు పోఇన్ డ్రానే మిన్ నారాకే పోయిండ్ డూటీకి
పొద్దున్నే అట్టుందక్క ఏ ఎప్పుడో వేట్టిరు స్టేటస్ లు పొద్దున్నే బెట్టిరు నాక్ గున్ దేల్ లోద్ నేనీ ఈ అన్నం జూతే అరే ఈ అన్నాం మనకప్ ఇప్పుడు తెల్సు ఎంజిఎం స్కూల్ ల జద్ విండు గదా నేన్ జూస్ షాక్ ఐనా ఉమ్
ఉహుమ్ దో డ్ల ట్రాచ్ పోయింద పాపం మా అక్క వాళ్ళ క్లాస్మేట్ ఆ అన్న ఐతే నాకు మా అక్క మొన్నోచ్చినప్పుడు జేప్పింది మా కిల మా క్లాస్ మెంట్రా మా క్లాస్ మెంట్ అన్ జేప్పింది అన్ యాన్ కు
ఉమ్
ఉమ్ అన్నాం దీనాల్ రా ఆకలైతాంది
నేన్ గుడిగ ఈ పట్టలు ఎండిన గన ఎండేలే ఈగ
అయ్యో బట్టల్ మా మీగట్లు జేస్తే పిండుతాన్ పిండిన్
ఏ పిండే ఉన్నాయి క కాక్ పోతే ఇయ్యి మీ లోన్ అంత పోయినంక ఎండేత్త
నేన్ గూడా నీళ్ళన్నీ ఓచ్చినాంక పనంత ఎష్ స్తార్ కే నీలోత్తే నీలోస్తంది ఇక్కరా అయ్ పే అన్ని ఎండేష్ నా ఎంజే లోప్ నల్లోచ్చింది బిందలాన్ని గడిగినా మా చేల్ల నీల్ పడతాటండి నీనాయె ఇంట్ల దీసుగోచ్ పోం నా పైకో ఓచ్చింది ఇయ్యళ్ నళ్ళ పేదనాన్న మా ఇంటి పక్కన పెదనానోల్ పండగ జేతారు ఉమ్ నళ్ళే పిచ్చింది అయ్ నే
అ
మళ్ళీ బిట్టు ఆ నీరు ఉమ్ ఎండ మాత్రం మస్తూ కోడతాంద్ రాత్రికి సల్లగ్ నే ఇప్ టం ఎండ గోడతాంది
ఆ
మామూల్ గోట్టట్లే అస్సలు
ఇడి ఇంకేమంటారు అద్ మా ఇంటి మా బంగారం జూష్నావక్క మూవీ
ఆ చూలేరా డౌన్లోడ్ జెస్ పెట్నా మళ్ళా యాప్ లానేస్ పోతాదని నిన్న డౌన్లోడ్ జేష్ ఇయాల్ జూద్దాం మనుకున్న రాత్రి ముగ్గేసి ఐపోతే ఏం పనుండదు గదా అని జేప్పిసి చూద్దా అన్ కున్నా అ నైట్ సగ్గం ముగ్గు ఏష్ నావ్ మామ్మన్నది గదా ఏ రేప్ పొద్దున్ దాక్ ఏ జేత్ ఉదయం మీ ఇష్టమ్ లేష్ నంకా అన్ని ముగ్గులు యేయండన్ అన్నది రొండు గనవాల్ కాడ రొండు యేపా చెట్టు కాడ ఒక ముగ్గేతే ఐపోతది పొద్దునా ముగ్గేయలా లైయెయ్యకు కష్టమే అనుకుంటా
ఉమ్ నిన్న నేన్ పెద్ది జూష్ నా పెద్ది బాఉంది దృశ్యం త్రీ జూష్ణ
పెద్ద అంత ఏం బాలేద్ అన్నదిగా మా ఇంటి పక్కన ఓద్నా
లేదు మస్తుంది కాపోతే అలా ఇంట్రెస్టింగుందక్కా సెకండు పార్టు వాడు ఏం జేస్తడు అనేది ఉంది కప్ తల మూడు ఓన్లీ క్రికెట్ మీదనే ఆడ్తే బాఉండు వాడు క్రికెట్ ఆపి అ బాక్సింగ్ నేర్చుకుంటడు అవి నేర్చుకున్నాక తర్వాత కాల్ ఇరగ్గొట్టుకొని రన్నింగ్కి పోతడు
ఆ ఆహ మా నాన్న రోజ్ అడ్ పెద్ది మూవీగాని నేను డౌన్లోడ్ చేసినాని మెమొరి కార్డ్ లోకి ఎక్కిల మాది ఫోన్ అంట టీవీ కనెక్షన్ లేదు ఫోన్ కి
ఉహు
మెమొరీ కార్డులె కి ఎక్కిచి పెడుదన్ నేనుంటే ఊ కె తీసుడెందుకని ఒక రెండు మూడు సిన్మాలు ఒక్క డౌన్లోడ్ చేస్తే ఎక్కించిందనుకో ఒక రెండు మూడు రోజులాకి తీయను రోజు ఒక సినిమా చూడొచ్చు ఆ ఆ మధ్యలో నాలుగైఐదు సినిమాలు డౌన్లోడ్ అయితే రోజు ఒక ఒకటి రెండు మూవీస్ చుత్తే మంచిగా టైం పాస్ అయింది
అవును
అదే చేస్త ఇగ
ఇయాళ చూద్దాం అనుకున్నా ఇగ మా ఇంటి బంగారం
ఏం సూడు అడి యాలె పోరీ ఇగ సాయంత్రానికి
ఇగ అన్నిట్లో అదే వత్తాంది ఇన్స్టాలో యూట్యూబ్ లో మొత్తం అదే
ఆ నిన్న స్టార్ మా పరివారం అవార్డ్స్ జరిగిపయా స్టార్ మా పరివార్ వస్ అది జుష్ణ
మొన్న కూడా అదే వచ్చింది
హాట్స్టార్ ఓపెన్ చేసి చూస్తాను అంత వరకే
ఊ
వీడియోలు ఉందిగా మొత్తం అట్లా అలా కలర్ లేయాల ఏముంటదు అన్నం దిన్నాక ఎద్దమంటారా తినక ముందే ఎద్దమంటె సరేరా తర్వాత చేయ్
ఉమ్ సరే అక్